నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఏంటి
ఏమి లేదా అండి చెప్పండి
ఏమున్నా కాాలి మీరు షాపింగ్ చేస్తా అన్నారు షాపింగ్ చేసారా అండి
చెయాలి కదండి ఏ షాప్ లో చేస్తే బాగుంటదండి
మేమైతే కాసిం వెళ్ళామండి వస్తున్నామండి మామూలుగా విశల్ మాట్ లాంటి వాలలో అంటే మన డిమాార్ట్ లాంటి వాటిలలో
డిమట్ లో అన్ని ర కాల మన ఆయిల్ ప్యాకెట్లు గా ఏదైనా చ వస్తువులు దొరుకుతాయి కదా అండి డిమార్ట్ లో షర్ప్ అయినా సబ్బులయినా అన్నిీ దొరుకుతాయి కదా అండి
అ
వినబడుతుందా అండి సైలెంట్ గా ఉన్నారు
వినస్తుంది కదా అదే మామూలు షాపింగ్ డిమాట్లో ఎల్ మేము స విశాల మాట అని ఉంటది దాంట్లోకి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అంటే ఇద్దరు సేమ్ అబ్బాయిలు ఉంట ే అబ్బాయిలకు అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకు సేమ్ సేమ్ మోడల్స్ ఉన్నాయి సైజులలో కూడా ఉన్నాయి అనమాట ఒక్కటే సైజు పది డ్రెస్సులు అట్లా ఇంకో సైజు పది డ్రెసులు అట్లా ఉన్నాయి ఒకటే మోడల్ లో నాకు మస్త అనిపించింది ఏదయిన ఫంక్షన్ గాని పెళ్లిి ని ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళేసి తీసుకోవాలనిపించింది అనమాట అట్లా కానీ ఇప్పుడు వెళ్దామన్నా వీలు పడట్లేదు మాముూలుగా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఆ ఫంక్షన్స్ క ఏమి వెళ్తాం ఏం వెతాం దాని దూరం ఏం వెళ్తాం అనేసి లైట్ తీసుకునే వాళ్ళం ఎప్పుడైనా ఒక్కదానే వెళ్ళాలి అనిపి షాపింగ్లకు నాకు కూడా మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ వస్తాన్నాయి, మగ్గమ్ వరకు గిట్లా. ఆ మగ్గమ్ వర్క్ బ్లౌజులు వస్తున్నయి. ఇన్ని రోజులు అంటే మనం వేలకు వేలు వెట్టి కుట్టిచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మామూలుగా టూ హండ్రెడ్, త్రీ హండ్రెడ్ నుండే స్టార్ట్ తక్కువ ప్రైస్ మన అమ్మ వాళ్ళకు కూడా కుట్టియోచ్చు. మనం ఓ క్లాత్ తీసుకొని మళ్ళా కుట్టించుకోవచ్చు బావుంటాంది అట్లా. నేను తీసుకుందామని చూస్తానా. నా పెళ్లి బ్లౌజులు అన్నీ చిన్న సైజ్ అయినయి.
అవునా
కుందాంమని చూస్తాన్న వీలు పడట్లేదు అసలే వెళ్దాం అంటే డబ్బులు సరిగా ఉండట్లే టైం కి ఏదైనా పని చేసినప్పుడు నాకు ఇంగా మా ఆయన్నే ఇస్తాడులే అడుగుతే ఖచ్చితంగా ఇస్తాడు కాకపోతే నేనే ఇబ్బంది పడతా ఆయన పరిస్థితి బాగాలేదు కదా అని.
ఇప్పుడు కార్యా యాప్ నుండి డబ్బులు వస్తాయి కదండి అది షాపింగ్ చేస్ చేయండి.
చేస్తా ఖచ్చితంగా పిల్లలకు ఓ చెరొక్క డ్రెస్ అయినా, నాకు ఒక డ్రెస్ అయినా, నా భర్త అంటే ఆయనకు ఒక డ్రెస్ అయినా తీసుకుంటా. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయితం మేడం. ఒక వర్క్ చేస్తే మట్టనైన తీసుకున్నాం మంచి మోడల్స్ అని అనిపిస్తది కదా.
ఆ గుర్తుంటాయిపో గుర్తుండిపోతది.
ఆ గుర్తుండి పొద్ది మల్ల మా పెళ్లి రోజు వస్తుంది. జూన్ జూన్ జూన్ లో ఉంది పెళ్లి రోజు కానీ అప్పటి వరకు అంటే ఈ డబ్బులు వడ్డప్పుడు అది మనకంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. ఉంటే తీసుకుందాం హు హు
మంత్ ట్వంటీ టూకండి
ట్వంటీ టూకా
ఉమ్ దగ్గర్లే ఉంది.
దగ్గరలోనే ఉంది కానీ మాది చాలా దూరంలో ఉంది.
ఒక మ్యారేజ్ డే అంటే ఒక మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఒ ఒక్కసారి గ్రాండ్ గా చేేసుకున్నాం. మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు మంచిగా చేసుకున్నాం. ఆ అంతే
అవునా మేము కూడా ఊకేం చేసుకోమండి. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఘోరంగా దరిద్రమం మీద కూసున్నట్టు అయిందండి. అంత ముందు సంవత్సరం కూడా అట్లే జరిగింది.
దా
హూమ్ అంత ముందు సంవత్స రం అట్నే జరిగింది అంత హ్యా పీగా ఏం లేము ఇగ, ఈసారి ఎట్లుంటదో అప్పడి వరకు సిచ్యువేషన్.
అవునా అండి
హు అసలు గోరంగా ఉంది సిచువేషన్.
అ
ఏ
షాపింగ్ చేయ్యాలండి అసలు పిల్లలకు కూడా చెప్పులు టిఫిన్ బాక్స్ బాస్కెట్స్ అది మన బ్యాగ్స్ అవి కూడా ఇప్పుడు మళ్ళా కొత్తగా స్కూల్ కు వెళ్ళేటప్పుడు మళ్ళా సమ్మర్ లో చేయాలండి
ఆ చెయాలి చెయ్యాలి తీసుకోవాలి అబ్బాయిని పెన్నులు పెన్సిల్లు ఇరైజర్లు చాకుమార్లు మ బుక్స్ క్రేయన్స్ కావాలట మా బామకి నిన్న క్రేయన్స్ క్రయన్స్ అన్న డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందని చెప్పిండు పాపం చెప్తే మా ఊర్లో పల్లెటూరు ట్రైన్స్ ఇలాంటియి ఏం దొరకవ్ ఇట్ సైడ్డు అంతే షాపు ఉంది ఒక షాపు ఫోన్ చేసి అడుగుతే వాళ్ళ దగ్గర లేవని చెప్పిరు బాధ అనిపించింది నాకే పాపం అని డబ్బులు ఇచ్చి పంపించిన పొద్దున పంపిస్తే ఇంకా వాళ్ళ ఎవ్వరు దస్తానికి లేరంట మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేసిడు నా డబ్బులు నాకే ఆ తీస్ కొనిచ్చచ్చిండు కొనుక్కోక అని చెప్పిన నేను తీసుకునేటప్పుడు డబ్బలు అసలు లేవు ఇంట్లో కొనుకోకు డాడీ మిగులితో పటుకరా అన్న ఆయన అసలు కొను కోకుడా నువేచుకో అను
వాయిస్ స్ట్రకైతుంది
ఇంకా ఉన్నాదిగ రేపు మార్నింగ్ ఈ ఉన్నో పేరెంట్స్ మీటింగ్ ఉందంట
అవునా. ఆ రమ్మన్నారా మరి పెళ్తున్నార మరి
గూప్ల గ్రూప్లా పెట్టింది మేడం పెట్టి అది ఇన్వైట్ ఇన్వైట్ చేసింది అనమాట ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో పేరెంట్స్ మీటింగ్ అన్నారు
అవునా
ఆ హ
వెళ్ళాలి గాదా పిల్లలకోసమే గదా ఇన్వడి చేసేది
అదే అదే పిల్లల కోసం వెళ్ళగానే మళ్ళ అక్కడకి పోయినంక మాట్లాడమంటారు స్వీచ్ అంత రాదంటారు ఇబ్బంది స్టేజ్ ఫేర్ బాగుంటది నాకు అయిన ఇప్పుటి వరకు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు అట్ లా వెళ్ళలేదు ఎప్పుడు
అయితే మనకు స్పీచు ఇయాలనిపిత్తే మననిటి ఇస్తే ఖచ్చితంగా స్టేజ్ పై ఇవ్వాలి లేకపోతే అందరి ముందు మనకి పరువు పోతుంది అది స్టూడెంట్ల ముందయినా వేరే పేరెంట్స్ ఇ సార్ ముందయినా
అది కూడా నిజమే గాని మేము మొన్న ఒక అంగన్వాడీలో మహిళల దినోత్సవాన్ని వెళ్ళినాం వెళ్ళినప్పుడు మామూలుగా మేమ్ మని మా ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు ఉం స్తనె వాళ్ళ ముందు ప పదిహేను ఇరవై మంది ముందే మాట్లాడలేకపోయినాం మేము మామూలు ఇది మాట్లాడానికి ఇబ్బంది పడటం అట్లాంటిది అక్కడ ఎంత మందుండ్రో ఎ రెడు వందల మంది ఉంటారు తెలియదు కదా వాళ్ళ ముందు మనం నిలబడాలంటే అక్కడ నిలబడి మాట్లాడాలంటే నాకు అసలే నా వాళ్ల కాదు
అవునండి పిల్ల ఉగాది పండగ ఎలా జరుపుకోవాలి అనుకుంటున్నారు మరి
ఉగాది పండగ బచ్చాలు చేసుకోవాలినుకుంటున్నా గాని బచ్చాలకు శనగపి శనగపప్పు కావాలి బెల్లం అయితే ఉన్నది మళ్ళీ గోధుమ పిండున్న చిన్నగపప్పు తీసుకోను తీసుకోవాల అనుకుంటున్నా తీసుకొని బచ్చాలు ఎప్పుడు చేయాల నేను ఈసారి చేయాల అనుకుంటున్నా అవి కూడా సరిపోతట్టి కాదో నాకు కూడా తెలవదు
ఎలా చెయాలో చెప్పాలా
ఆహ చెప్పండి
ముందుగా శనగపప్పు తీసుకోవాలి ఒక గ్లాసు
ఉహు ఊ
అంటే మనకు ఒక కిలో గోధం పిండి కిలో అయినా అరకిల అయినా గోధం పిండి మనకు తగినంత తీసుకున్న తర్వాత గోధుమపిండి తి తర్వాత అందులో సాల్ట్ వేసి ఇ మంచిగా ముద్దలు వచ్చేటట్టు పిసుకాలి పిసికిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఆరు పెట్టుకోవాలి కోసేపు
ఆహా
ఆడబెట్టుకున్న తర్వాత మెత్తగా మెత్తగా మంచిగా అనిపిస్తుంది అన్నటు చపాతిలాగా చేస్తా అంటే
ఆ
శనగపప్పును ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత బిల్లాన్ని దంచాలి దంచి ఆ దంచిన దాన్ని ఆ శనగపప్పు దాంట్లో వేయాలి
ఆహ
వేసిన తర్వాత యాలకుల పొడి పౌడర్ వేయాలి వేసిన తర్వాత మొత్తం దాన్ని బెల్లమును యాలకుల పొడిని శనగ పప్పును ఇట్లా పలగొట్టాలి అన్నట్టు కలబెట్టిన తర్వాత గోధుమ పిండిని తీసుకోని చపాతి చేసే పీట మీద ఉండలు ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటి ఇట్లా చపాతి లాగా చే చి శనగపప్పు ఉడకబెట్టిన బెల్లం ఉంటది కదా
ఆ ఆ
దాని మీద పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకు ఇట్లా ఇట్లా మడత లాగా కావాలనుకుంటే మడత లాగా లేకపోతే చపాతి లాగా కావాలని చేసుకు అట్లా కావాలనుకుంటే ఫస్ట్ చపాతని చేసిన తర్వాత చేసిన తర్వాత శనగపప్పు దాని మీద వేసిన తర్వాత మళ్ళ ఒక చపాతి తీసి దాని మీద వేయాలే
ఆహా
వేసి మన కోల ఉంటది కదా కోలతోని సాఫ్ట్ గా చపాతి లాగానే రాసు పోవాలే నాలుగు మూలలు గుం నాలుగు మూలలు గుండ్రంగా రాష్టరా తర్వాత చపాతి మళ్ళని కాల్చుకోవాలె. అంటే మనం చేపాదిలాగానే కాల్చు కొని కొంచెం ఎక్కువ నూనె పోసుకొని కాల్చుకోవాలన్నట్టు. పూరిలల్లాగ కుండ అంటే పెనం పైన
ఆ
కాల్చుకుంటే మంచిగా ఉంటయ్, అదే మనకు మడతలాగ కావాలనుకుంట్ టే నూనె అంటే పూల్గా లాగా కాల్చుకొని, తింటే మంచిగా టేస్టీ గా ఉంటది.
అవునా
ఆరుదిగ మల్ళ ఊగాది పండుగ రోజు జర్వాజలకు యాపిల్లలు కట్టుకుంటరు మామిడాకులు తోరణాలతో. మంచిగా అలం అలంకరించుకుంట్ టరు వాహరనాలను కడుక్కుంటరు. నిమ్మకాయలు జీడి గింజ జలు గవ్వలు లాంటివి కట్ టుకుంటరు. ఆ వాహనాల మళ్ళా మామిడాకుల తోరణం, కంకణాలు గిట్ల కట్టుకుంటరు. కట్టుకున్న తర్వాత దేవున్ దేవుని పచ్చడకు ఆరు రకాల రుచులతోని పచ్చడి చేసి ఆ కుండకు చేస్తరు.
ఆహా
హ
అ
కుండ ఆ కుండకు సంతనం కట్టేసి బోట్లు పెడతరున్నట్టు ఆ పచ్చడ కుండకు.
ఆహా
పెట్టిన తర్వాత ఇగ అందరం మా ఇంట్లోనైతే మాత్రం, అందరం వరుసగా కు చోని ఇస్తారేసుకొని వక్షాప్ పాలు ఇస్తార్ల వేసుకొని పచ్చడి గ్లాస్ ముందు వెట్టుకొని, ఫోటోలు దిగుకుంటూ స్ సెల్ఫీల్ దిగుకుంటూ ఎంత్ చేయిస్తాం.
ఆహా
ఉమ్ కాలు ఏ ఏన్ని నిమిషాల దాక ఉంచుకోవాలండి.
మేం అంటే ప పన్నెండు నిమిషాలకు కట్ చేసినండి.
ఉమ్
మామూలుగా పన్నెండు మూడు సెకండ్లకి ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయ్, ఆ కాల్ రీ తీసుకోవట్లేదు అనమాట ఇబ్బంది అయితంది.
అంటే ఇప్పుడు లెవెను లెవెను లెవెను, అట్లా థర్టీన్ ఫోర్టీన్ అయితే టచ్ చేయస్తాడా అండి మరి?
ఉమ్ కట్ చేయచ్చండి మామూలుగా అయితే లెవెన్ ఫిఫ్టీ వరకైనా కట్ చేసుకోవచ్చు, ఏముంటుంది అని అది మల్ల కట్ అయితే మళ్ళీ రావట్లేదు కదా మనకు, అంతసేపు మాట్లాడిందంత వృధా అయిపోద్ది కదా. అందుకని కట్ చేసుకుంట పోతాం కదా అనేసి